హలో ఏం చేస్తాను ఏం చేస్తున్నావ్
ఏం జేస్తలే నువ్వు
కొంచెం మెల్లాగా మాట్లాడవా
హమ్ సరే
తిన్నావా
తిన్నా నువూ తిన్నవా
ఆ తిన్నా
ఏం చేస్తున్నావ్
ఏం చెస్తలె ఏం కరీ చేసునావ్ మల్ల
టమాటా కర్రీ మీరు
ఆవునా మాది చికుడుగాయ కరి
ఉమ్ హమ్ స్టడీ ఆయిపోయిందా
ఆ స్టడీ అయిపోయింది కాలేజ్కి వెళ్తున్న రోజుకు
ఉం హిం ఏ డిగ్రీ ఆ కంప్లీటెడ్ ఆ
డిగ్రీ ఫైనల్ ఇయర్ప్పుడు నేను మీరు
మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు
అవునా డిగ్రీ ఫస్ట్ ఇయరా రిజల్ట్స్ వచ్చినాయా మరి మీకు
ఆ వచినయ్
అవునా ఎంత వచ్చింది రిసల్తట్ నీకు
ఆహ్ అన్ని పాసే.
అవునా. ఆహా మళ్ళా మేము. ఆహ్ హైదరాబాద్ లో ఉంటాం.
ఓనాది.
ఆహ్ ఓనే. మీరు జబ్ చేస్తున్నారా.
ఆహ్ అవును జాబ్ చేస్తా.
అవునా. ఆహ. నేను ఇంట్లోనే ఉంటా.
జే జాబ్ చేయొచ్చుగా మీరు కూడా.
జాబ్స్ అన్ని సిటీలో ఉన్నాయి అందుకే జాబ్ చేయట్లేదు మా మమ్మీ పంపించట్లేదు అని.
ఓకే మరి ఇక్కడ శంషాబాద్లా చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ.
శంషా. ఉవాన్లో ఏవీ లేవు జస్ట్ పికింగ్ ప్యాకింగ్ జాబ్స్ ఉన్నాయి అందుకే చెయట్లేదు.
ఓకే. మీ పేరేం పేరు.
మా పేరు అట్లా చెప్పొద్దు.
ఎందుకు.
ఆహ్ పర్సనల్ డీటెయిల్స్ చెప్పొద్దు.
ఓకే ఓకే.
మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చా.
ఆహ్ వచ్చు మీకు.
ఆహ్ కొన్ తెలుగు వస్తుంది వేరే వేరేవి రావు.
తెలుగు వస్తాదా.
అవును.
ఇంగ్లీష్ రాదా.
ఇంగ్లీష్ కొంచెం కొంచెం వచ్చు.
ఎక్కడ నేర్చుకుంరు తెలుగు.
మేము తెలుగు మాది లాంగ్వేజ్ అదే కదా మదర్ టంగ్ మరి అది అందుకే వచ్చు తెలుగు.
ఉమ్మ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నా.
కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు కూడా రావు అందుకే మీకు వచ్చా అని అడుగుతున్నా.
ఓకే లైట్ లైట్ గా వచ్చు.
అవునా. మళ్ళ జాబ్ని. జాబ్ ఏంటి.
మాదా మాది సిస్టం వర్కే బట్ నాది స్కానింగ్ ఉంటాది.
ఓకే.
ఆహ్ మేము ప్రొడక్ట్స్ ఉంటాయి అక్కడ మనం మేకప్స్ యూస్ చేస్తామా.
అవును మో మేకప్స్.
ఆహ్ అవన్నీ ప్రొడక్ట్స్ కు స్కాన్ చేయాలి మేము.
అవునా కొంచెం మేల్లగా మాట్లాడతావా నాకు నాతో
మీరే మెల్లగా మాట్లాడండి మీ వాయిస్ వినిపిస్తుంది గట్టిగా.
ఏం లేదు మీ వాయిస్ కొంచెం లౌడ్ గా వినిపిస్తుంది.
ఓకే చెప్పండి
ఆ ఇప్పుడు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం
ఓకే స్టార్ట్ చెయ్యి నువ్వే
ఆ ఇప్పుడు మా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఏంది తెలుసా మీకు
ఎఫెక్ట్ కమ్యూనికేషనా
ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఇందులో ఫైవ్ టైప్స్ ఉంటాయి అయితే మా ఆ నో నో నో పర్సనల్ టాక్స్ పర్సనల్ నేమ్స్
ఓకే ఓకే ఏది స్లోగా మాట్లాడండి
హమ్ స్లోగా నే మాట్లాడుతున్న తున్న మీ వాయిస్ఎ వినిపిస్తుంది
ఓకే చెప్పండి
ఇప్పుడు ఒక ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నాం అనేది అందులో ఎన్ని టైప్స్ ఉం టై అనేది
ఓకే
ఫస్ట్ క్లియర్
హమ్ క్లియర్గా ఆ
అయితే ఇప్పుడు ఇవన్నీ తో మాట్లాడుతుంటే నువ్వు క్లియ నేను నీతో మాట్లాడనాను అనుకో మన వాయిస్ మనం ఏం చెప్తున్నామో క్లియర్గా ఉండాలి
ఉ
దీంట్లో ఏమైనా డౌట్ ఉందా నీకు
ఆ ఏం లేదు అ క్లియర్ గానే
ఇప్పుడు నువ్వు క్లియ ఇప్పుడు మనం ఏదైనా దబ్బ దబ్బ దబ్బా మాట్లాడినాం అనుకో మనం ఏం మాట్లాడుతున్నమో వేరే లకి క్లారిటీ ఉండవు అందుకే వాళ్ళకి అర్థంయి ట్టు క్లియర్ గా మాట్లాడితే కన్వర్సేషన్ కూడా క్లియర్ గా ఉంటది అనమాట
ఉ
అందుకి ఇది వన్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికిషన్ అన్నమాట
ఉ సెకండ్ ది
సెకండ్ డెమో ఆ కరెక్ట్
ఉ
కరెక్ట్ అంటే ఇప్పుడు నువ్వు ఏదన్నా మాట్లాడుతున్నావు అనుకో ఇప్పుడు వేరే వాళ్ళు ఏదన్న కోషెన్ అడిగి ఆ ఏదైనా టాపిక్ అన్నా సరే ఏదైనా సరే మాట్లాడినా అనుకో ఎన్నో తప్పు ఇన్ఫర్మేషన్ నీ అ దూ వేరే వళ్కి అది కరెక్ట్ ఉండాలి కరెక్ట్ ఉండాలి ఇప్పుడు అమ్మపల్లి టెంపుల్ ఏడు ఉంటదంటే ఇ ఏమంటారు అమెరికాలు ఉంటదని చెప్పద్దు కరెక్ట్ ఉండాలి ఇన్ఫర్మేషన్ అదే కరెక్ట్ ఇది ఇ ఏ సకన ఇంపార్టెంట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనమాట కాడు కంప్లీట్
హ
కంప్లీట్ అంటే అన్నిీ అన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ కంప్లీట్ గ ఇచ్చేసయాలి
హ
ఆ అంతే తర్వాత ఇంకా అంతే నీకు యాక్టివ్ లీజనింగ్ అంటే ఏందో తెలుసా
లిస్టెనింగ్ అంటే ఆ ఓకే వినాడం
ఆ యాక్టివ్ లీజనింగ్ అంటే ఇప్పుడు
ఒకరు ఎప్పింది వినడమా
ఆ మనం ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంది ఒక క్లాస్ ఉంది అయితే టీచర్ క్లాస్ లో మన క్లెసన్స్ చెప్తుంటే మనంట్ కట్లి నాాల
అ ఆ ఎట్లా ఇనాలంటే అర్ధంయ్యేటట్టు తనాలి మనం ఇక్కడ ఏం ింక్ చేయకుండా
ఆ మనం యాక్టివ్ విినాలిన్నమాట ఇప్పుడు మనం అక్కడిక్కడ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటా అది ఆ పని పని చేసుకుంటా చస్తే అది మనకి ఆ టీచర్ అని చెప్పిందో అర్ధం కాదు
అవును
ఇప్పుడు మనం టీచర్ ది చూసుకుంటా మంచిగా ఏమంటారు విన్నాం అనుకో టీచర్ ఏం చెప్పినా టీచర్ ఏం క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ ఇయగలుగు అగు ఆన్సర్ ఇయగలుగుతుంది కదా
అవును
అందుకే దాన్ని యాక్టివిజ జనింగ్ంట ఇప్పుడు ఆక్టివ్ లిస్టనింగ్ అంటే ద ఏమేం స్కిల్స్ ఉండాలి చెప్పు
ఆక్టివ్లిజన్ ఇంకా
అవును
మనం ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి
ఆ ఇంకా.
ఇంకా ఆ ఏంటింటే.
టీచర్ ఒకటి జెప్తది. నీకు అర్థమ అయింది అంటే అహ కాదు. టీచర్ ఒకటి జెప్. నువ్వు ఎమ్ జెస్తావ్.
అర్థం అయితేనే యెప్తం మనం. అ
తాయి నీ వాయిస్ కొచం పె. మెల్లగా మాట్లాడు. కాదు నీకు ఒకటి నీమిట్. టి ఒక ఎవ ఎవరైనా అడిగిర్రు, నీకి అర్థం అయింద అంటే నువ్వ ఏం జెస్తావ్.
అర్థమైనది అని జెప్తం.
ఆ అ ఊ వాయిస్ తోని గకుండ ఎట్లా ఇంక ఎట్లా చెప్పచ్చు.
ఇంకెట్లా యెప్పచ్చు అంటే, తెలువద్ చెప్పు నువ్వే.
ఉమ్ ఓక్ అక్టివ్ లిజనింకి, ఏమేమ్ ఏమేమ్ ఉంటాయంటే, ఆమ్ హమ్ మనం తలకాయ ఊపుతాం. అర్థమయింది అన్నట్టు. ఉమ్ అంటే ఇంకా, కన్లు ఇట్లా ఇట్లా కొడతాం. ఆ అర్థమయింది మేడం అని. అదొకటి.
ఓకే.
ట్యూలిజనింగ్ అంటే, చేతులు కూడ, లెపుతాం ఒకవేళ అర్థం అయితే. అ అది అన్నమాట ఇప్పుడు అర్థమైందా.
దవుని.
అట్ల అదన్న మాట. ఉమ్ ఓ టూ మినేట్. ఇంకా చెప్పండి.
త ఏవ్ టెంతు టెన్త్ క్లాస్ లో ఎన్ని మార్క్స్ వొచ్చిన్నాయ్ మీకు.
టెన్త్ క్లాస్ లో నాకు టెన్ బై టెన్ వొచ్చినయ్.
ఓకే అంటే టాపరే అన్నమాట మీరు.
అవును నేను. ఓ యనివర్సల్ టాపర్.
ఓకే.
మీరు.
మేము నైన్ పాయింట్ జిరో అండి.
అవునా నైన్ పైన్ జిరో న. అంటే మా నాకన్నా తక్కువనే వచ్చ. అయితే
మరి అంత టాపర్ ఏం కాదు తక్కువనే చదువుతుంది
అవున
మీకు ఆ మ్యాథ్స్ వచ్చు
అవునా నాకు మ్యాథ్స్ అంతగా రాదు అనమాట
ఏ సబ్జెక్ట్ ఇష్టం మీకు
నాకు ఇంగ్లీష్ ఇష్టం
ఓకే
ఆ
మారి ఇప్పుడు జాబ్ చేస్తార మీరు ఏమైనా
ఆ ముందు జాబ్ చేసినాను వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు
ఎక్కడ
ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో చేసాను డేటా ఎంట్రీ
ఓకే శాలరీ ఎంత
నాకు శాలరీ వన్ ల్యాక్ ఉండే
ఓకే ఓ వ బానే వచ్చినాయి కదా శాలరీ బాగుందిగా
అవును కానీ అక్కడ కాంట్రాక్ట్ వర్క్ అయితుంది సో నేను జాబ్ క్విట్ చేసేసిన వదిలేసిన
ఉహు
ఇప్పుడు వేరే జాబ్ కోసం చూస్తూన్న వేరే జాబ్ అంటే శార్లి మినిమం ఓ టూ ల్యాక్స్ ఉండాలి అందుకే చూస్తున్న వేరే దగ్గర జస్ట్ టెన్ కే అంటున్నారు అందుకే నేను పో దేను
ఓకే మీ స్టడీని బట్టి ఉంటది లే సాలరీ
ఆ నాది ఎంబీఏ అయిపోయింది కదా మినిమం వన్ క్రోర్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా శాలరీ చూడాలి ఎట్లా అయితదో
ఇంగ్లీష్ వచ్చా మీకు మాట్ మాట్లాడడానికి
ఆ వచ్చండి
పర్ఫెక్ట్ గా
వచ్చు అండి సరే మా మమ్మీ పిలుస్తూ వస్తుందండి నేను మళ్ళీ రేపు కాల్ చేస్తా సరేనా మీకూ
ఓకే ఓకే
బాయ్ గుడ్ నైట్
బ